మీరు బోన్నర
బోనరా
బోనండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఇప్పుడే తిని
అవున ఏం స్పెషల్ ఈరోజు
హలో
ఏం స్పెషల్ అండి ఈరోజు
ఇ వన్ వీక్
ఆ మీరే చేసారా
హ్మ్
ఇలా చేసారు కొంచెం రెసిపీ చెప్తారా
అంటే నేనే కలిపను
మీకు కుకింగ్ వచ్చా
ఏదో అలా అలా చేస్తానండి మీకు బాగొచ్చా
లేదండి నేర్చుకుంటున్నాను ఇప్పుడే కొంచెం కొంచెం
అవున
హ్మ్
ఇప్పటి వరకు ఏ ఏది వండలేదా మీరు
ఆ వండాను లైక్ టమాటో రైస్ పప్పు బెండకాయ నార్మల్ వెజిటేబల్స్ చికెన్
అ మీకు బాగా బాగా వేసింది
బాగా నీ వాయిస్ వినిపించట్లేదు
నాయన ఎక్కువ బా చేసిందంటే చికెన్ కర్రీ
అంటే బా నచ్చినా నీకు నచ్చిన డిష్
చికెన్ చికెన్